హలో
హలో ఆ అక్కా
బాగున్నారా ఆ బాగున్న తిన్నా రా నువ్ తిన్నావా నువ్వు మాట్లాడుతున్నావా ఒ కాప్ తో మళ్ళీ తనో కాద అని నవోదలేసా
ఆ పిల్ల ఫోన్ మాట్లాడుతుంది వాట్స్ ఆప్
ఇం కేంట్రా ఏం చేస్తున్నారు
శ్రీ విజ్రుత్తి స్మిత చి ఉన్నాద వాళకే అక్కా
ఉన్నారో
ఏం లేదక్క ఖాళినే
నేనే చేద్దాం అనుకున్నా కింద మాట్లాడుతున్నా అనమాట ఏవో బుక్స్ ఉంటే చూసుకుంటూ ఉన్నాం కొన్ని తిన్నా తిన్నా నీవయిపోయాయా కాల్స్
ఆ ఊర్ది అయిపోయాక్క నాకు నిన్ననే
లాడుతుందా పక్కన
మొన్న నైట్ అయిపోయాక్క నావి
అవునా పాషనే వేసుకున్నావ అయితే నాసలు ఐపోనేయిపోట్లేదందరా అ అందరితో మాట్లాడుతూనే ఉన్నాయి ఇంకా అసలు అయిపోవట్లే
ఇదే కదక్క లాస్ట్ కాలు
లాస్ట్ రా
ఆ
చాలా మందితో మాట్లాడాలి మీ వాళ్ళతోనే చాలా మందితో మాట్లాడం ఈ రోజా ఏ అన్నము కొత్తిమీర పుదీనా పచ్చడిదల్సా కొత్మీర పుదీనా చట్నీ రస
ఆ మా బానే ఉంటదక్క
బాగానే ఉంటదనా హాస్టల్లో ఏం పెట్లే చెప్ప చెప్పలేదా లైక్ గ్యాస్ ఫ్యూయల్ లేనందున దోశ ఇడ్లీ బోండా అవేం పెట్టాము అని
ఆహా ఏం లేదక్క మాకు ఇది ఉంది అవైలబుల్లో
ఏది కట్టెల పొయ్య మీది ఓకే
రెండు అవైలబుల్ ఉన్నాయిక్క
మాది గ్యాస్ అనమాట చెప్పారు ఈరోజు సిలిండర్ లేదంట గ్యాస్
ఆ
మీకు ఇప్పటి నుంచి అంటే స్టార్ట్ అవుద్ది ఈ వారు ఉందిగా ఇరాన్ ఇజ్రాయిల్ అది ఆ వారం అయిపోయినంత వరకు మీకు ఫుడ్ దోశ ఇడ్లీ చపాతీస్ ఆ చపాతీసు ఇంకా కర్రీస్ ఉంటాయి కా డీప్ ఫ్రై కర్రీస్ అవన్నీ పెట్టారంట
హ
ఇంకేం పెడతారో చూడాలి ఇ హి
చూద్దాం అక్క ఏం చేస్తారో చెప్పారంటే అక్కడ కూడా మా ఇండ్ సైడ్ కూడా ఆ అదేమని చెప్పారంట
ఆ ఇంట్లో దింపు కున్నారా అంటే ఇంట్లో ఉందా గ్యాస్
ఆ ఉందక్క ఈడమా మాట్లానట్ట ఓకే సార్ మాట్ద్ద ఫ్రీడ ఫోన్లు మాట్లాడితే ఇద్దరు పోద్ది అంద మాత్ర మెరి ఇప్పు నిమరా ఆ బిల్ల వయితేనే అ సురిత ఫోన్ రషిత పే ఇ న హలో
హలో
ఆ అక్క
ఉమ్ మాకుప్ప పెడతార అనుకుంట గ రేపట్ నుంచి
నువ్ కామ్ ఉండవు ఎవరికి తెలియద స్ట చేతున్నావు తెప్పుడు ఫో అమ్మాయిల పేరు పెడుతుంది వాళ్ళ కింద పడుతుంది అమ్మాయిమ్ పేరు పెట్టున్ నరి ఎంత ఎంతే ఏ మీ చెల్లినడిగినారక్క మి చెల్లినడిగినరా
ఏమహా చెప్పా చూద్దాంలే అన్నది అన్నట్ అన్నది
అంతేనా
ఉమ్ ఇంక సీరియస్గా ఎం చెప్పల లెప్ ఫస్ట్ టైం దొరకట్లేగా ఆ పిల్ల మాట్లాట్లే నాకంత ఇవైపోతే చెప్తా
చెప్పండక్క
ఆ ఆ పిల్ల ఇష్టం రా ఆ పిల్ల ఎవరు మాట్
అలా జలాడా వెతున్నా వాడం నెట్ ఆన్ చేస్తున్నా, నెట్ ఆన్ చేయ్ రా చెప్పినారకైతే ఆ పిల్లె మాటనింద
ఆ పిల్ల ర
వస్తామనే అంటుంది ఏదైన సరె ఆ కనెక్ట్ అయింటే సారు నాదిర్ కనెక్ట్ అయింది కద ఉన్ని లేదంటన చేయ్ ఇప్పుడు ఆన్ చెయ్య పో ఏమో లెక్క ఆపిల్లిష్టం ఇంకా
అదే ఆ పిల్ల ఇష్టం ఆ పిల్ల ఒకసారి ఫిక్స్ అయితే ఆ పిల్ల ఇంకా ఎవరు మాట వినదులే
అవును నిజమే అక్క నేను కూడా చాలా సార్ ఫేస్ చేసిన
మనమే డ్రాప్ అవ్వాలి
చెప్ కొంచెపన్న ఆగలేవ ఎవరు ఫోన్లో వస్ వసంత్ కి చేసినడు ఆయన వసంత్ మాట్లాడనాడు అక్క నాకు చేస్తున్నాడక్క అని సరే అక్క నీ పని నువ్వు చేసుకో అక్క నేను నీ దగ్గరున్నా నాకు తెలీదు అక్క అన్న కి చెప్తాలే నేను వం త లే రావ వసంత్ ఆడున్నాడు వీళ్ళు ముగ్గురు జష్ వల్ల రూమ్లో ఉన్నారు ముగ్గురు ఫోన్లు ఈడే ఉన్నాయ్
హలో
ఆ అక్క అక్క
క్కన
లేదు లేదు లెక్క చెప్పండి వద్దు మేము మీకు ఏ విధంగా సహాయపడగలం అక్క మేము మీకు ఏ విధంగా సహాయపడగలమక్క
మాకా మీ విలువైన సమయాన్ని ఒక పది నిమిషాలు మాతో ఆ ఆ కేటాయిస్తే చాలు
ఏంటి ఎంతసేపు లిఫ్ట్ చేయవు చానా బిజీగా ఉన్నానే మీది చెల్లెలు
ఆ
ఈడా ఇంకో ఫోన్ మాట్లాడుతుంది దీది
ఎవరితో మాట్లాడుతాది నాతో మాట్లాడది కాగానీ అందరితో మాట్లాడుతాది
అదే ఆ పిల్ల పోన్ కాదు అక్క
పిల్లయితే వస్తే ఆ నాతో ఒక్క ఫోన్ కూడా మాట్లాడలే
ఉ అవునా అయ్యో నాకు చెప్పలేదు అక్క ఆ పిల్ల
ఒక కాలు మాట్లాడలే తనతో మన ఇద్దరం మాట్లాడలేంలే వద్దులే అంటుంది మాట్లాడడానికి ఏమైంది మాట్లాడ ఏసాత
మీతో మాట్లాడలేదు అయితే
ఒక కాలు కూడా మాట్లాడలే
అక్క నాకు తెలియదు అక్క లేదు నేనే చేసింది నైట్ ఇంకా నా ఫ్రెండ్స్ కా అవ్వలేదని నా ఫ్రెండ్స్ నందు ఆ పిల్ల సుజిత అనే పిల్ల ఉంటే ఖాళీగా ఉన్నారు నేనే ఫోన్ చేసినా వాళ్ళకి వాళ్ళు ఫోన్ నార్మల్ కాల్ చేసికి చేయండి మీరు కంప్లీట్ చేస్తా అని చెప్పినా
అవునా
ఖాళీగే ఉన్న అక్క నేను
ఆ పిల్లా మాట్లాడలే ఒకటి కూడా ఆ పిల్ల చేసింది గాని ఒకసారి అది టైమ్ అవ్వక ముందుకే కాల్ కట్ట అయిపోయింది
ఆహా ఏమో
ఒకసారి కూడా ఆ పిల్ల ఫస్ట్ చేసిందిలే అది కట్ అయిపోయింది ఇగ కుదరలే మాకు మాట్లాడడానికే
ఆ
ఇంగా అయిపోయింది అది తర్వాత నుంచి చేయమంటున్నా మనమే మాట్లాడుకుందాం నువ్వు త్రీ టైమ్స్ నేను త్రీ టైమ్స్ చేస్తా అయిపోది ఇంకా చెప్పా మనం ఎప్పుడైనా మాట్లాడచ్చులే మనం ఎప్పుడైనా మాట్లాడచ్చులే అన్నది ఇంగా కాలు లేకుండానే పోయింది ఆ పిల్లకుందిలే
అంతేలే అక్క
ఔను ఇంకేంత బయటికి ఎళ్ళట్లేదా ఎక్కడికి బయటికెల్లరా అవును మీ టెన్ మెంబర్స్ ఏసార్గా ఎలా మీరు ఇప్పుడు ఇంకా రాలేదా ఆహ రాలేదు ఇంకా ఉండండి అయితే మీకు సినిమా కనిపిస్తదిలే అచు పొన్ని క అంద్ కొట్టుకొని సావండి రూంలో ఆ ఇక మంచిగ ఉండొచ్చంటావా పదిమంది అ తెల్స్ కొవాలంటే చూసుకోండి అంటే మీ మైండ్ సెట్ కి అడ్జస్ట్ అయేవాళ్ళు మల్లొచ్చినా తర్వాత గొడవలే కున్నా ఉం చాలు మీ రూమ్ లో ఏమైనా ఇలా ఉంటాయా లైట్స్ ఈ టైం కి ఆఫ్ చేయా టె ఈ టైంకె ఆ బ్లం లేదులే ఏ టైం పడుకుంటారు ఆ మార్నీంగు ఫైవా సిక్సా సెవెనా ఎయిట్ ఫటీయా ఆ క్లాస్ ఎప్పుడ్ నైన్ థర్టీకా ఓకే ఫాస్ట్ ఫాస్ట్ స్నానాల్ చేస్ ఎళ్పో తరంకా ఫుడ్ బానే ఉంటుందారా ఆ పిల్ల కొంచెం పెట్టు ఎక్కువ ఫుడ్ సన్నగా అయిపోతుంది మరి ఓవరాక్షన్ అసలు ఇంటర్లో చూల్ నె ఇంటర్లొ చూల్ లే కదా ఇంటర్లో చూడూ చూసావా ఆ పిల్లని స్టార్టింగ్లా ఆపిల్లా ఇంటర్ లో ఉన్నపు అప్పుడు నువ్వు చూడలేదనుకుంటా. ఎంత్ ఎంత లావు ఉండింది తెలుసా ఆ పిల్ల, లావు లో హై ఆ లావు లో హైట్ కనిపిం చ్చెదనమాట చూడ్డానికి ష్ స్ట్రాంగా అలా గనిపి చ్చేది ఇప్పుడు ఏందో ఏదో పేషెంట్ లా అయిపోయింది, అక్కడ ఫుడ్ బాలెనిచోటనే కొంచెం లావైయిందిరా, ఇక్కడ కొంచెం అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం బెటరే.
అవునవునక్క, ఇప్పుడు తగ్గిపోయిందక్క ఆ పిల్
తగ్గిపోయింది అ ఇప్పుడు నాకన్నా ఆ పిల్ల వన్ కేజీ పెరిగి క్కువనే ఉండిందిరా, ఇప్పుడు నేనే ఫార్టీ త్రియెనా ఫార్టీ సెవెనో ఏదో ఏదో అన్నది అన్నట్టు గుర్తు నాకు, సె సెవెన్ ఫైవ్ ఫార్టీ ఫైవో.
లేదక్క ఫార్టీ సే ఫార్టీ త్రీనే
అవునా నేను ఫిఫ్టీ ఉన్నా.
బెటరే అక్క నలాగ ఎదిచ్చినారు, అక్క మీది టైం అయిపోయింది బోయ్.
టాటా టాటా అయిపోయింది లాస్ట్ కాల్, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం.
రేటింగ్ ఇయ్యండి
ఆ ఏస్తా బైరా
బయక్కా